ఒ నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా
ఎలా ఉన్నారూ మీరు నేను బావున్నానండి మీరు బావున్నారా
నేను బానే ఉన్నానండి ఏదో అట్ల
ఎం చేస్తున్నారండీ
ఇప్పుడే రేపటి కోసం వస్త్రాలు ఐరన్ చేసుకొని మడిచి పెడతా న్న
ఇస్త్రీ చేస్తున్నారా
ఆ ఇస్త్రీ ఇస్త్రీ మీరేం చేస్తున్నారు
నేనా అండి నేను ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉన్నానండి. ఆలోచిస్తూన్నాను చాలా పెద్ద పని మీకు తెలుసా ఆలోచించడం
ఓ అట్లా నిజమేనండి ఆలోచన మాత్రం అబ్బా
హ్
ఏం తిన్నారు
నేనా అండి చికెన్ కూర పెట్టారండి మా హాస్టల్లో చికెన్ నేనే చేస్తా మ్ మీరేం తిన్నారండి
నేను అంతే అండి ఈ రోజు బుధవారం కదా అన్నీ హాస్టల్లలో ఇంకా చికెనే పెడతారు
అవునా అండి రుచిగా ఉందా అండీ చికెను
ఆ పర్వాలే అండి రుచిగానే ఉనింది కొంచెం ఈరోజు
అవునా ఇంకేంటండి విశేషాలు.
ఏదో మీరే చెప్పాలండి ఈ ఇంటర్వ్యూస్ అన్నింటిలో ఇట్లా జీడిఎల్ అడుగుతారు కదా కొంచెం మీ అవగాహన ఉంటే చెప్పండి వాటి గురించి
ఆ జీ డీ అంటే గ్రూప్ డిస్కషన్ అండి అంటే ఒకా ఐదు మందిని గావచ్చు పది మందిని గావ వాళ్ళు ఎంపిక చేసుకుంటారు వాళ్ళందరి మధ్యనా ఆ కూర్చోబెట్ ట్టి ఒక బల్ల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు ఒక ఏమంటారు ఒక దాని గురించి చెప్పి దాని గురించి మీరు ప్రస్తావించండి మీరు మాట్లాడండి అని చెప్తారు. దాంట్లో మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎలా ఉండాలంటే దీనిట్లో కొన్ని నియమ నియమ నిబంధనలు ఉంటాయండి అంటే అవన్నీ మీరు పాటించాలని కాదు దాంట్లో వాళ్ళు ఏం చూస్తారంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిది మీరు ఎట్లా దాంలకు వాళ్ళు చెప్పే దాన్లకు ఎట్లా వింటున్నారు అంటే ఏమంటారు బాగస్ స్పందిస్తున్నారా లేదా, చురుకుగా ఉన్నారా లేదా, లేకపోతే ఇంకా ఏమంటారు మీరు మీ గత వాళ్ళలకు ఎంత విలువ ఇస్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారంటే మధ్యలో దూరడం ఇలాంటివన్నీ
అవును నేను విన్నానండి జీ మీలో ఎవరన్నా తప్పు మాట్లాడినప్పుడు మీరు తప్పు మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పకుండా మంచి ఆ మీ పాయింట్ కరెక్ట్ ఏ దీంతో పాటు ఇది కూడా యాడ్ చేస్త
ఆ అవును అవును అవునండి అలాగే చెప్పాలి
కొంతమంది పోటీ కోసమనే నువ్వు తప్పు చెప్తున్నావు అని అనేస్
అవును అలా చెప్పకూడదండి అలా చెప్పడం అనేది తప్పు అయిపోతుంది అన్ అయితే దాన్ని నెగోషియేషన్ ఏదో అంటారండి ఇంగ్లీష్ లో దాన్ని అలాంటిది చెయ్యకూడదు ఇప్పుడూ ఇంకొకటి ఎందంటే దింట్లో ఒక మంచి మెలిక ఓటి జెప్ త వినండి మీరు మొదలు పెట్టం వీల్ అయితే గ్రూప్ డిస్కషన్ ని అట్లా పెట్టడం వల్ల వాళ్ళకు మొదటి మొదటనే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చేప్పేసి మీరు ఓ మాట వినుంటారు. ఆ అలాంటిది మీరు దానికి ఇంట్రడక్షన్ మీరు మొదలు పెట్ చేప్పారునుకోండి మీకు రెండేక్స్ట్రా పాయింట్లు పడిపోతయ్ అమ్మాయి మిగతా వాళ్ళ కన్నా
ఓహో
ఉ అదొక మెలిక మీరు మాట్లాడేటప్పుడు గూడ పక్కన వారికి మాట్లాడే అవకాశాన్ని మీరు కల్పించాలి ప్రతిస్ సారి మీరే దురిపోకూడదు నేనే నేనే నేనే అని చెప్పి పక్కన వాళ్ళకి ఆ అవును అవును అలా ఇచ్చి వాళ్ళకు కొంచెం సమయాన్ని కేటాయించి వాళ్ళు చెప్పిన్ తర్వాత మీరు గూడ ఆలోచించి మీరేమన్నా దానికి ఇంకా ఏమన్నా ఎ చెబదాం అనుకుంటే దానికి సమకూర్చి చెప్పాలి లేకపోతే కనిపిస్తు తుంటే ఖండిచ్చాలి కానీ ఎలా అంటే గొడవ పడ్డ ట్టు ఉండకూడదండి సున్నితంగా చెప్పాలి దాన్ని
అవును అవును విన్నాను నేను కూడా ఇది ఒకసారి
ఆ అలా జెయ్యాలి మరి ఇంగొకటి ఏంటంటే
ఊ
ఆ ఇంకా ఏం చెప్తారంటే
ఊ
ఆ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మనం బాగా వినాలండి అంటే మనం మాట్లాడేది మాత్రమే మనము దృష్టిలో పెట్టుకోగూడదు ఇప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడేది అవన్నీ కూడా మనం సమకూర్చుకొని పెట్టాలి ఎందుకంటే లాస్ట్ లో కన్క్లూజన్ అంటూ సారాంశం అంటూ ఒకటి ఉంటది దాని ఫలంగా ఒక్కొక్కసారి వాళ్ళు నచ్చితే ఇప్పుడు నువ్వు జెప్పు సారాంశం దీనికే అంటారు అప్పుడు ఏం చెప్తారు మీ రు మీరు అందటినీ విని పెట్టుకోవుంటే అన్ని సమాచారం సమకూర్చుకొని పెట్టుకుంటే మీరు చెప్పడానికి వీలవుతది
అవును అవును అది నిజమే
ఊమ్
ఉమ్ నేనూ విన్నానండి ఏం మా ట్లన్నా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి స్పష్టంగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళికి అర్థమయ్యేలాగా మా ట్లాడాలి ఇంకా చెప్పినట్లు ఉదాహరణలు వాడితే ఇంకా మరీ మంచిది
అవునండి ఉదాహరణలతో అర్థం అయ్యేలా చెప్తే అంటే ఒకరికి అర్తమై తది ఒక అర్థమయ్యే వాళ్ళు ఉండరు అదే మీరు ఉదాహరణ తీసుకొని చెప్పారనుకోండి అందరికీ చక్కగా అర్థమైతుంది సులభంగా ఊ
ఊ ఇంకేంటండి ఆ ఇప్పుడు టాపిక్ అప్పడికప్పుడే ఇచ్చేస్తారా
అవునండి అప్పుటికప్పుడే చెప్తారు వాళ్ళు కాబట్టి మీరు లోకజ్ఞానం కొంచెం పెట్టుకుంటే బావుంటాదండి
ఆ అదీనూ కమ్యూనికేషన్ అనేది
వ్వరండి మరీ అంత క్లిష్టంగా అయితే ఇవ్వరు ఇప్పుడు మీరు ఎక్కువ ఎక్కువ వేతనం మీకి చ్చే వాళ్ళు అయితే గన వాళ్ళే ఓ కష్టంగా ఉంటాయి మామూలుగా ఒక రకమైన వేతనం ఇచ్చేవాళ్ళు అయితే మరీ అంత క్లిష్ టంగా అయితే ఇవ్వరండి
ఊహూ
ఊ
ఊమ్ ఏదో అండి రోజూ ఇం కా సాధన చెయ్యాలి తప్పదు ఇంక కమ్యూనికేషన్ అంటే
అవునండి
ఊ ఇంకోటి డిబేట్ అని విన్నాను డిబేట్ ఇస్తారా కంపెనీస్ ఆ ఇంటర్వ్యూస్ లో
డిబేట్ అనేది మోస్ట్లీ అంటే చాలా వరకూ జీ డీ అనేదే జరుగుతుందండి కానీ ఇది అన్ ఊ చాలా వరకూ జరగదు అంటే డిబేట్ అనేది జరగదు కానీ ఒకవేళ జరిగిందంటే దానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండాల్సిందే తప్పదు ఇప్పుడు మీకి ఈ మీకు ఏదైతే సందేశం ఇచ్చింటరో ఇప్పుడు చూడండి సెల్లు వాడడము మంచిది అనేది ఒక వైపు ఉంటే చెడ్డుది అనేది ఒక వైపు ఉంటది మీకు మంచిదే ఎక్కువ వాడ్డం అనే దాంట్లో మీకు నష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అయినప్పటికీ మీరు దాని తరపున మాట్లాడు చెప్తున్నారు దాని తరపున చెప్తున్నారు తున్నారు దాని తరపున చెప్తున్నారు కాబట్టి దాని యొక్క మంచి గుణాలు మాత్రమే చెప్పాలి మీరు దానిని చెప్పకూడదు అంటే మీరు వ్యతిరేకించకూడదు మీకిచ్చిన సందేశాన్ని
ఆహా అదే అండి అంటే ప్రతి కంపెనీస్ ఇంటర్వ్యూ లో అడుగుతారా ఈ జీడీ అనేది
ఆహా లేదండి ప్రతి ఒక్కటి అనేది అయితే లేదు ఏదో కొన్ని మాత్రమే అడుగుతాయండి
ఆహా
హ్మ్
మ్మ్ ఇంకేంటండి మరి విశేషాలు
చెప్పాలండి మీరే మావి ఏముంటాయండి మావి ఏం లేవండి అంటే నేను ఈరోజు కళాశాలకు వెళ్ళానండి అంటే మాకు ఏమంటారు మేము చదువు అయిపోగొట్టు కోడానికి దానికి పత్రాలు కావాల్సి ఉంది దాని కోసం అని చెప్పి మేము కళాశాల కు వెళ్ళాము అక్కడ ఎన్నో సంతకాలు పెట్టి పెట్టించుకోవాలని ఇటు అటు తిప్
ఉహుం చదువు అయిపోయాం కూడా తిప్ పించుకుంటానే ఉన్నారా కళాశాలలో
అవునండి సంతకాలు పెట్టించుకొని రావాలని ఇటు అటు అన్ని చోట్ల తిప్పారండి వాళ్ళు
ఆహా మొత్తానికి అయిపోయిందా మీది
ఆ సంతకాలు అయితే అయిపోయాయండి కానీ ఆ పత్రాలు ఇవ్వలేదండి సమయం అయిపోయిందని చెప్పారండి రేపు రమ్మన్నారన్
అవునా మరి మీ స్నేహితురాలు రేపొస్తారా
ఆ తను కూడా వస్తుందండి తను తన హాస్టల్ కి వెళ్ళిందండి తన గదికి వెళ్ళింది
ఓహో
హ్మ్
హ్మ్ ఇంకేంటండి మరి రేపటితో వచ్చేస్తాయ మీ పత్రాలు
ఆ వస్తాయండి ఎప్పుడెప్పుడు దాన్ని కల్లారా చూసు కుందామా అని నిరీక్షిస్తున్నానండి దానితో పాటు నేను ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యో ఉపాధ్యాయులు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళానండి నేను
ఏమని ఏం చెప్ప
నేను ఎందుకు మా మేం వు వే ఉద్యోగానికి ఎంపికైన సంస్థలు మాకు ఇంకా పిలవడం లేదు ఎప్పుడు మాకు పిలుస్తారు అని చెప్పి అడిగానండి నేను నేను మా స్నేహితురాలు అడిగామండి అడిగితే మేము అప్పుడే వాళ్ళకు సందేశాన్ని పంపించాము కాకపో తే మీరు ఎప్పుడైనా ఒకవేళ అవి రావచ్చు సందేశ్ మీక్కూడాను ఏమనేది కాబట్టి ఎప్పడి మీరు ముందుగానే పత్రాలు తీసుకొని సిద్ధంగా ఉండండి అన్న మాట చెప్పారండి మహా అంటే ఇంకొక నెలలో మీకు వచ్చేస్తాయి అని చెప్పారండి
ఆహా పోనిలేండి ఎంత తొందరగా వస్తే అంత మేలు కదా
అదే అండి నేను కోరుకుంటూ ఉండేది
ఉమ్ వచ్చేస్తుందిలేండి
ఉమ్
మ్మ్
ముందుగా వస్తే ముందుగా వెళ్దామని ఆశపడుతున్నానండి ఎందుకంటే మా తో పాటు ఉన్న వాళ్ళు వేరే వేరే సంస్థల్లో వెళ్ళలి అప్పుడే అంతా అయిపోగొట్టుకొని వాళ్ళ పాఠాలు ఆ శిక్షణ అంతా అయిప్ పోగోట్టుకొని పూర్తి ఉద్యోగాల్ లేకి ఆ సిద్ధంగా ఉన్నారండి దాంట్లలో చేరడానికి అవునండి కొన్ని కంపెనీ కొన్ని సంస్థలు మాత్రమే ఇంకా మాలాగే వెనకబడి ఉన్నాయండి
ఓహో
కాబట్టి ఇంకా మాకు ఎప్పుడు శిక్షణ అయిపోవాలి మేము ఎప్ ప్పుడు పూర్తిగా ఉద్యోగులుగా మారాలండి దానికి సమయం పడుతుంది కదా
తొందర్లో అయిపోతారులేండి ఎంతసేపు మ్ ఇంకేంటండి మరి
మీకేం జరిగిందండి ఈ రోజు కళాశాలలో ఎలా ఉంది ఏం జరిగింది
కు ప్రాజెక్ట్ చేయిించారండి ట్రైన్ రిజర్వేషన్ సిస్టమ్ అని నేను చేసింది అయితే అక్కడ ట్రైన్ నంబర్ అడుగుతుంది ట్రైన్ పేరు అడుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల అని అడుగుతుంది ప్యస్ సెంజర్ నేమ్ అడుగుతుంది ఇంకా ప్యాసెంజర్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది అక్కడ బుక్ చేస్తాం టికెట్ బుక్ చేయాలంటే బుక్ చేయొచ్చు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేయొచ్చు కానీ ఆ సార్ కట్లోద్దన్ ఇంకా అడ్వాన్స్డ్ గా రియల్ టైమ్ అప్లికేషన్ లా కావక్ టేబుల్ లా కావాలం ట ఎమ్ ఎమ్ ట్రైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అని మొత్తం డిస్ప్లే చెయ్యలా అని చెప్పి చెప్తున్నారు
హ్మ్
ఇంకా వాటి కోసమన్న రేపు రేపు చూడాలండి ఎట్లో బాగా కష్ ష్టంగా ఉంది ప్రాజెక్ట్లు చేయడం
మ్
హ్మ్ నిది ఎట్లా అయిపోయిందో ఏమో
మ్ మాకు మరి మీ అంత ఇబ్బంది పెట్టే ఉపాధ్యాయులు మాకు లేరండి అందుకోసమే మాక్ ఎంతో సుఖ సంతోషాలతో సంతోషంగా తిరిగిపోయిందం
ఓహో మాదేనండి ఒక టార్చర్ ల జరుగుతుంది అదైతే ఇంకా ఎప్పుడెప్పుడ ఆన్ మాకు తెలిసి ఇంక ఇరవై ఆరు రోజులే అంట అయిపోతుందంట
మ్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక
అప్ ప్ అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చి ట్రైనింగ్ అది వేరండి అది ఎట్లనే తీసుకో కొచ్చు ఈ బయట వాళ్ళు ఇచ్చే ట్రైనింగే నచ్చట్లేదు మ్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయిపోగానే మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్ స్తరు కదా ట్రైనింగ్
మ్
ఆ పో ఆ ట్రైనింగ్ లో ఏదోటన్నా నేర్చుకోవచ్చండి కొంచెం వాళ్ళు బాగా అర్థమయ్యేలాగా నీట్గా చెప్తారు
అవునండి
మ్ చూడాలండి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి మరి
అవి పెద్దగా జరగవండి జరిగితే మహా అంటే ఓ పది రోజులు జరుగుతాయండి మొత్తానికి గాను
అవునా
మ్
మ్ ఇంకేంటి మరి
చెప్పాలండి మీరే
హ్ పడుకోలేదా
పడుకోవాలండి ఇంకా టై సమయం ఉంది ఇంకా
ఆహా
ఈ రోజు సాయంత్రం నేను నా స్నేహితురాలు కలిసి బయటికి వెళ్ళామండి
అవునా ఏం తిన్నారు మరి
కట్ మిర్చి బజ్జీలు తిన్నామండి పొంగనాలు తిన్నామండి
ఉహు
ఊ
హ్మ్ ఏంటి మరి లేదండి నిన్న వెళ్ళిందే నిన్న వెళ్ళి స్నేహితులతో పానీపూరి తినేసి వచ్చా ఈ రోజు ఏ తినలేదు అసలు వెళ్ళలేదు ఈ రోజు
నేను కూడా వెళ్ళానండి అదే మా స్నేహితులతో నిన్నా మా చెల్లెళ్లతో వెళ్ళానండి
ఆహా హ్మ్ ఇంకేంటండి మరి
చెప్పాలండి మీరే ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం చేయలేదండి ఇంక రూమ్ అంతా సర్దాను పడుకోవడం ఆలస్యం అవి అ ఆ
నిద్ర వస్తుందా అండి మీకి
నిద్ర అంటే నైట్ లేటుగా పడుకొని పొద్దున కొంచెం తొందరగా లే కానీ రోజు ఇంకా పడుకో అంటే నిద్ర లేక కళ్ళ కింద నల్లగా అయిపోతుంది కాబట్టి పడుకుందామని అనుకుంటా ఉన్నాను
హ్మ్